హలో
ఆ
బా మొత్తం గాలితో ఉంది
సరేలే ఆడికి పోయినాక మాట్లాడతా
హలో
హలో వినిపిస్తోందా
చెప్పు చెప్పు
ఆ చెప్పు
బోన్నావ
ఆ బోన్నాను బోన్నావా
బాఉన్నా బాఉన్నా నువ్వు బాఉన్నావా
నేను బానే ఉంటా గదా తెలీదా
అబ్బా
నిజంగా దగ్గినావా కావాలన్ దగ్గినావ
నిజంగా దగ్గిన
సరె సరె
అవ్వదులే ఇది అదవ్వదు
ఎగ్ ఫ్రైడ్ రైసేనా
నూడుల్స్ నూడుల్స్
అంటే నాకు ఒకటి చెప్పి ఒకటి తింటావా
నువ్వే వచ్చడమైదే నూడిల్స్
నూడిల్స్ తినమంటే నువ్వు ఏమన్నావు
రైస్ తింటాం లే అన్న
మరి
కానీ లాస్ట్ కి నువ్వు జెప్పిందే గ తిన్నా
సరే
ఇప్పుడు ఆడిగిపోతున్నావు
నేనా రెండు హాస్పిటల్ మార్చాం కదా తాతని ఆ రెండు హాస్పిటల్స్ లోనైనా ఒక హాస్పిటల్లో లోనే ఆ రెండో హాస్పిటల్కి పోయ్యి ఆ సర్టిఫికెట్స్ అంతా ‌తీసుకురావాలంట అ
మల్ల అవెత్తొకొని బొయు యాడియాలా
ఏంది నైట్ ఇచ్చేసి
ఉం
ఇంటికి బొయ్ నైటీ ఇచ్చేసి రావాలా
ఒకె ఉ తనలేదు మీద
తిన్లా అదేవో వాసల్స్ అంటా టీ అంటా ఎమో తాగినా గదా
ఉం
ఇక ఆకలై లా
ఒకే ఇప్పుడు బయటకుచ్నావు గదా ఇప్పుడేస్తది లె
బయటకొచ్చేటప్పుడు ఏదోటి తినే బోతాం మేము భవ్యకీ ఈ పిల్ల మొన్న టంగ్ స్లిప్ అయ్యి మేము ఐస్ క్రీమ్ తిన్నము అని చెప్పింది
ఆ
ఫుల్ తిట్టింది తిట్టి బాగా తిట్టాలల్లా మీరు అనింది
బాగా
తింటున్నారు కదా నన్ను వదిలేసి అని అంటావుంది
ఇంకా నువ్ జాబ్కి వెళ్తవు ఏమైనా తినాలనుకుంటే తింటావు అని చెప్తే అయిపోయే పెద్ద చెప్పిన ఎంతవరకు విజయం
అయినా నువ్వు నిన్నటి వరకు బాగా తిని తిని తిని తిని అయినా ఇక్కడికి వచ్చినా మల్ల ఏదో ఒకటి తినాలనిపిస్తాందా ఆహా సరే
అది తమిళనాడు దిస్ ఇస్ కర్ణాటక
ఆహా
ఆ పిస్తది
అ సారి సారి స
విిలిపివాడు కాదు ఇక్కడ సముద్రం భయానకంగా ఉంటుందిన్ అ నాకు ఈ పదం పక్కన ఏదో వచ్చింది గుల మాత్ర అని విచ్చేయండమ్మ దాని గురించి
ప్రైమ్ హాస్పిటల్ కొంచం ముందు ప్రైమ్ ముందు హాస్పిటల్ ఫస్ట్ అటు పోయి తీసుకుందము
సభపు కడవుడ తప్ప మర మాకు
చెప్పుమే చీ చెప్పు చెప్పుమే అంటాన ఇందుల అది వన్ ఫిఫ్టీ రుపీస్ అంతే కదా
అంతే
ఓకే నువ్వెంత సేవ్ చేసినావ్
మూడు
మూడు వేల ఐదొందలు
ఇంకో రెండు వేలు చేయాలా
మూడు వేల ఐదొందల నువ్వు ఓకే మూడు వే నీ దగ్గర ఉంది ఐదు వందలు నా దగ్గర ఉందా ఇంకెంత రెండు వేల ఐదొందలా
ఆ మిగతాదంతా అవును
రెండు వేలా కాదా
అవును
మరవత్తే అట్లా చేస్తావ్
చేస్తాలే ఎట్టో అట్ట
సరే సరే ఒకవేళ ఓ అయినా ఇది అంత త్వరగా రాదు
ఏం లేదు ఉమ్
వన్ మంత్ పడుతాది అది రాడానికి కానీ వచ్చేదైతే ఇప్పుడు థర్టీ కాల్స్ అండి ఒకదానికి ఎయిటీ అనుకో పోనీ దాంట్లో ఐదు కాలు పోయినాయి అనుకో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైన్్వైటయి ఎంత
ట్వంటీ ఫైవ్ ఇంటు ఎయిటీ
హ
ఇప్పుడు ఎందుకు నీకది ఎయిట్ ఎయిటీ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఒక ఫోర్ హండ్రెడ్
హు ఒకే
వియోత హేరా సిక్తివంతమైన వ్యక్తి ప్రత్యమైజడు ఇదో ఒక కాల్ కేటీయా
ఇవి ఆ ఇప్పుడు ను వంతా అది ఇకా సరే మా
చాలా మంది హెరాల్డ్ యొక్క సౌజన్యాన్ని ఓకే ఓకే
ఆ
ఎంటప్పు వంద అంత దరవంలో సూ కు వెళ అళందరూ ఎక్కడికే ఇటే దేచ్చ వచ్చాార హాస్పిటల్కిి
ఆ వచ్చేసిన్నాము దా అ హస్పిటల్ా ఇది పూర్తిగా డిశ్చార్జ్ అయితారు కదా డిశ్చార్జ్ అయిన తర్వాతనే ఇస్తారంట ఇంకో హాస్పిటల్ లో మాత్రం తీసుకోవాలనుకుంటా అందుకే ఆమె కా అప్పులు కాదు చెప్పింది
ఇంకా డిశ్చార్జమనేద అయితే
డిశ్చార్జ్ అవ్వలే ఆడ హస్పిటల్ పోద చప్పడ పడమనే హ చెప్పు
ఆసుపట్రి అ ఆసుపట్రీ
తెలుగులోనా
ఉ
ఆస్పిత్ర్రి
అ మీ
అయిపోయినాయింట అన్నిీ వాషింగ్ కేష్ణారు ఏమ తెలిదు మీ అమ్మ ఎం మడగలా నా గురించిే
నిశ్సరా అంటున ఓకే ఓకే
మీ అమ్మ ఏం అడగలేదా నా గురించి అన్న
ఏం అడగలే
ఉ
కాడ ఎడాడ తతు కనిప్పే ఆ టెన్షన్ లోనేనండి
చ స
క్క
చెప్పప్పల బన్ే వచ్చిన ట్యాబీ ఈ ట్యాబీ ఇస్త రిపేర్ చేసుకోవరా
చ ఉల్లిగాదా ఒకట చూపించుకో నువవు చూపించు అదేమన్నా పెద్ద ప్రాబ్లమ్యి ఇకా నాకు ఇచ్చేసే నేను
పో ద హన్ండ్రెడ్ పసెట్ ద బోడ్ స్తునే
అంతం కద
బోర్డు బోర్డు మదర్ బోర్డు నాదులేనా వా
చెప్పం
నాకు తెలిల త
ఎంది
ఇప్పుడు ాన్స్ ఎక్కుతుాంది ఏ పెట్టేదా కొంచెం
నీ వాల్స్ ఎక్కడో ఇనిపిస్తోంది
ఇప్పుడు చార్జ్ ఎక్కుతుంది ట్యాబ్ కి పెిేదా అట్టే కాసే పోవ అంటన్నా
పెట్టు పెట్టు
ఈ కుతుంద రా
మున్ పెట్టు
లోోడింగ్ కూడాడయిత అంది
బని
ఒకక మట్టే అ
అట్లే మళీ ఉన్నాంలేద అని ఇప్పుడు దాతో మాట్లాడు ఇప్పుడు కాసేపు అంటే ఒక టూ మినిట్స్ ఆగి మళ్ళా కాల్ చేయ నాకు నేను తాతతో చూససి తాతని వస్తా
అంటే ఇప్పుడు వెళ్తున్నావా
ఇప్పుడే కాదు ఇప్పుడు మాట్లాడు కాసేపు
లేదు ఇప్పుడే పోయిరా ఆగు చెప్తా ఒక సెకండ్ మ్యాంగో కూడా తెచ్చుకున్నాను ఉదయవమంది మ్యాంగో
అవునా పడుకోన్నాడా తూ సోద్దా
హలో